హలో ఆ ఏ కిస్ఒ
చాకెట్లు పెంచాలని అని చెప్పేసి, మీకెతుంది ల్యాండు మీ నాన్న ఇంకా మీరు ఎంతమంది ఫ్యామిలీ
మేము ఫ్యామిలీ నలుగురమేసార్ చిన్న ఫ్యామిలీ మాది ఇ మాకు చినదే మరి అంతా లేదు రెండు ఎకరాలు అం
ఉ పోన్లే ఉంది కదా సొంతమిల్లెద కదా ఊర్లోనే ఉంటరు కదా మీరయితే
ఆ
ఉ అంత బానే ఉన్నరుగా అమ్మ వాళ్ళందరూ
ఆ అందరు బానే ఉన్నరు సరు
ఉ
ఇగ ఇప్పుడు చెల్లె సార్
ఉ ఐ చేసారా పెళ్లి చేసారా
ఆ చిన్నది సారొ
చిన్నామనామె స్కూల్కి ఎల్ కాలజ్కి ఎలుతుంద ఎట్లా
స్కూల్ ఎల
ఆహ మరి మీరు దీని తర్వాత ఏం చేద్దామనుకుంట్నారు.
ఇక దీని తర్వాత ఇటు పోలీస్ అన్నా ఏదన్నా ప్రిపేర్ అయిదామని చు
ఈగ వొడి ఇప్పుడు ఏం పడినట్టు ఉండాయ్ క లాగ అవి కూడా ఏం పడతలేవు నోటిఫికేషన్లు
తే ఇవే అగ్నివీరు జన్రలు జీడి
హ్మ్ హ్మ్మ్
సీఆర్పీఎఫ్ ఇవే ఈ మధ్య పడ్డే నోటిఫికేషన్
హా సిఆర్పిఎఫ్ కూడా మధ్య వండి ఉండేయి ఇప్పుడు అయిపోయినట్టు ఒక కేటగిరీ అయితే అయిపోయినట్టుంది కానీ ఇక్కడ కాదు ఆంధ్రకి సిఆర్పిఎఫ్ పడ్డాయికా తెలంగాణ సిఆర్పిఎఫ్ ఎప్పుడు పడయో తేలేదు మరి
హలో
ఆంధ్ర సైడ్ అయితే సిఆర్పిఎఫ్ అయితే పడ్డాయి మన మన సైడ్ అయితే తెలియదండి
అ మొన్న రీసెంట్ గా పడ్డే ఆ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాడై రీసెంట్ గ
హా హ హహ
అవి అప్లై చేయాలా
ఒకవేళ వస్తే అది ఎట్ సైడ్ వేస్తారు ఉంటారు ప్లేస్మెంట్ ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు వేస్తే
ఇకో మాయాక్సిమం అయితే అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటాయి అట్టుంది ఆ ఇప్పుడు మన ఇటు నార్త్ సైడ్ చాలానే ఉంటాయి అడవిలు
ఆ అవును అంటే ఇప్పుడు మనకు దగ్గర అంటే ఇప్పుడు ఈ నలమల సింహచల్ల ఇటు సైడ్ ఏరంట రా
ఆ ఇప్పుడైతే ఆల్ ఓవర్ స్టే ఇండియా పడది నోటిఫికేషన్ మన స్టే హ్మ్మ్ మన స్టేట్ క అయితే ఇప్పుడు మన దగ్గర అట్లే వేస్తారు
ఓకే ఓకే కానీ మీకు నియర్ బై ఇప్పుడు ఏం అడిపోబుల్ ఇప్పుడు నువు మి నేర్బుయ్ బై ఒకవేళ పెట్టుకుంటే మీకు
మాకు ఇప్పుడు నియర్ బై అంటే ఇగ అవుట్ ఆఫ్ స్టేట్ యే ఇక మాక్కడ తెలంగాణ అడివి అంతే ఏమి అంత లేదు
అవును అవును అంటే మాకు మీతొ అచ్చంపేట్ ఇటు సైడ్ ఐతే ఇంగ నల్లమల అడవి ఫారెస్ట్ అది బాగా దగ్గర పెద్దది అది శ్రీశైలం ది దాని తర్వాత ఇంకా రాయలసీమ వెళ్తే సింహచలం అడవులు
చిన్నది అడవి
ఆ వింటా అపుడు ఎపుడైనా ట్రైన్ లో వెళ్తుంటే తగుల్తుంటది గూడూరు అని
హా అదొ ఒకటే చిన్న అడిగి ఉంది అలా కూడా అంత ఫారెస్ట్ ఏమి లేదు అదు
హ్మ్ హ్మ్
మొత్తం కొండాలే ఉండే
హ్మ్ హ్మ్ ఉంటారు కదా దానికడ ప్రొటెక్షన్ అయితే ఉంట ఉంటది కదా ఆ వాటికి కూడా మ్ కాపోతే మీకు మహా అంటే ఐదారు మందియో ఏ ఆరు ఐదు మంది పెడుతుండొచ్చు మేబి అక్కడ ఒక ఆఫీసర్ ని పెట్టేసి తోవల్ని టిప్లు ఉంటాయి కదా అందలో డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్
ఆ అదే
హోమ్ వన్య మృగాలు లేకపోతే దాన్లో వన్య మృగాలు ఏమనున్నయా లేడు మాములు చె
ఇ నార్మల్గా జింకలు ఈ తోడేళ్ళ అయిపోయిమంటే
ఓకే ఓకే ఈ పులులు సింహాలు ఏనుగులు అన్నటివి ఉండవు
ఆహా అంత పెద్ద ఏమి లేవు ఈ ఆడి తూ దుప్పులు అవి కుందేలు అడవి పందులు
ఓ ఓ
ఈ చిన్న చిన్న ఈగ
ఆ ఓకే ఓకే
ఇక రీసెంట్ గా ఒకసారి ఒకటి పులి వచ్చింది అన్నరు కానీ అది ఉన్నదో లేదో
ఉంటయి సర్ సిసీ కెమెరాలు అయినా అట్లా బయట రాకుండా మొత్తం ఫెన్సింగ్ కడతారేమో కదా మొత్తం
ఆ అది ఏమో ఈడ మనకు తెలవదది చూల్లె ఇంతవరకైతే అట్లా
అంటే బ అంత పెద్ద విస్తీర్ణం కాదన్నరు కదా అడవి అందుకని
ఆ ఇ ఆడవి కూడా మొత్తం కొండలు కదా కట్టి పెట్టిల్లో పెట్టలేదో అది
అవునవును
అది కూడా పులి కూడా అది వేరే అడవిలో కెళ్ళి వచ్చిందేనట రీసెంట్గ
ఇక అది ఎక్కడ నుంచో మొత్తం మీద తప్పుకొని వచ్చినట్టుంది పాపం అది
ఆ
అదేం చేస్తది ఆకలైనప్పుడు అటాకులు చేస్తది
ఆ అది అక్కడ మళ్ళా దేవాలయం ఉన్నది గుంజడు సల మ
ఆహో
ఇక అక్కడ జాతర జరుగుతది
ఓ గు జనాల కుంటాయిక ఆ సౌండ్లకి దాన్లకి భయపడిపోయి మళ్ళ ఏమైన చేసినా చేస్తది
ఆ
అది కూడా కూడా ప్రమాదమే
ఇక ఆటు మొత్తం వి గిరిజ వీళ్లే ఎక్కువుంటరు
ఆ
ఇప్పుడు మీరేం చేతారు మీ గ్రాడ్యుయేషన్ ఎంతవరకు చేసిర్రు
నేనైతే టూ థౌజండ్ ఫోర్ లోనే నాది టెన్త్ క్లాస్ అయిపోయిందండి. అప్పుడు మా నాన్న చనిపోయిండు. ఇగా మా నాన్న చనిపో పేడుకా ఎట్టా కెలాకు ఆ టెన్త్ క్లాస్ ఏదో కొంచం దగ్గర పడి అక్కడికి రాసి పాస్ అయిపోయి, బయటపడి ఇగా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చేసాం. అప్పటికి ఒక అక్క పెళ్ళి మాత్రమే అయినుండే ఇగా మా నాన్న తనకు నాలుగురు ఉండమ్ మేమ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు డ్యూటీలు చేసు కొత్త కంపెనీలలో మేము ఒక కార్పెంటర్ పని చేసుకుంటా నేను మా నాన్న అదే పని చేసేది. వాళ్ళ దా గ్లాస్ పాస్టిక్ గ్లాస్ లు ఉన్నాయి కదా
ఆ ఆ
ఆ కంపెనీలో వాళ్ళు డ్యూటీ చేసుకునేది. పన్నెండు గంటలు నెలకు పన్నెండు వందలు, రెండు వేల నాలుగు ఆ టైంలో వాళ్ళు రెండు వేల రెండు లోనే వచ్చారు. హైదరాబాద్ కి నేను రెండు వేల నాలుగులో వచ్చా. మా నాన్న రెండు వేల సంవత్సరం లో పెరాల్సిస్ వచ్చింది. మాకు పక్షవాతము
హ్మ్
అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నా. ఇగా ఇగ ఏదో కింద మీద పడి మా పెద్ద బావాలు ఊర్లో ఉండి. నేను ఒకన్నే టెన్త్ క్లాస్ వరకు చదువుకొని మిగతా వాళ్ళు సెవెంత్ ఎయిట్ తోటే అగిపోయింళ్ళు
హ్మ్
సో ఆడు ఒకటే నన్ను తీసుకెళ్ళిపేయ్ వాళ్ళు తెలిసినంత వరకు ఇంకా తర్వాత కూడా చదివిస్తానన్నారు. కానీ ఇక్కడ ఆడపిల్లలు కష్టపడుతున్నారు. వాళ్ళను అట్లా కష్టపెడు ఇప్పుడు మనం పోయి చదువుకుంటా వుంటెయ్ రేపు ఆ చదువు కూడా ఒక మైండ్ లో అది ఒకటి రన్ అవుతా ఉంటది.
ఆప్పట్లో పెద్ద టాస్కీయే అమ్మాయిలాని చదివించుడంటే
ఇగా ఇప్పుడు అంటే ఇంకా ఫీజులు ఎక్కువన్నా అప్పుడు ఫీజులు లేవు. కానీ ఇక మనకు తిండి కరువు కదా తిండికినే ఉండాలి. కదా కిరాయిలు టు
ఆ కిరాయిలు ఇటు అన్ని వెళ్లాలంటే ఇగా పెద్ద టాస్క్
కోట్ లోనే మేము ఒక్క రూమ్ లోనే ఉండుడు ఇ కొంతమందిని ఆరు వందల యాభై రూపాయలు ఉండేది. రెంటు అందులోనే వండు కొని పని చేసుకుంటే పోద్దున్నకు యేళ్ళిపోయి రాత్రి వచ్చి పని చేసుకోని అప్పుడు రోజుకు యాభై రూపాయలు, అరవై రూపాయలు జీతం తీసుకుంటా అట్లా పని చేస్ చిట్టీలు యేసుకొని రెండు వేల ఆరులో ఒక ఆమె పెళ్ళి చేసినాము తర్వాత రెండు వేల పన్నెండు కామిది తర్వాత రెండు వేల పొమ్మిలో ఒకది మొన్న రెండు వేల ఇరవై నగులో ఒక మొం నాలుగు గుర్తు చేసేష్టం అయిపోయింది ఇక అన్నయ్య కాలేదు రాలేదు ఇంకా మా ఇంకా పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళు ఇంకా వంద నిరాకరిస్తున్నారుపిలికి ఏ ఫ్యామిలీ ఉండాలే కొమీలు ఉండాలి గవర్నమెంట్ జాబ్ ఉండాలే పెద్ద ఫ్యామిలీ ఉండకూడదు. వాళ్ళకు దగ్గర పు మనం లేము కనుక ఇంకా లైట్ తీసుకున్నాం సర్లేదు మన కాస్ పెట్టుంటా అయితే లేకపోతే లేదు అని చెప్పేసి లైట్ తీసుకున్న అది ఈ రోజులు అవ్వకపోవడమే ఈ లపోవ అంత మాట చై
అది అయ్యే టైం వస్తే ఆటోమేటిక్ అయిపోతూనే ఉంటది ఇక
ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా తీసుకుంటట్లేదు పరిస్థితులు బాలేవు
మ్మ్
భయంకరంగా ఉన్నారు బయట
ఆ ఇప్పుడు రీసెంట్లి ఇ ఈ పెళ్ళయినాంక సంపేసుళ్ళు
ఈహ త్యలు ఈ సావులు ఈ సంపడాలు ఇప్పుడు ఈ ఎళ్లిపోవడాలి ఇవన్నీ చూసుందానికంటే ఇంగ ఒంటరిగా ఉండడం సుఖం
ఆ ఇప్పుడు మా బ్యా
ప్పలేం కాని మన కర్మకు కాలి మనకర్మెట్టుంటదో మనకు తెలీదు కదా
ఆ ఇప్పుడు మా బ్యాచ్చే
ఆ ఇ ముంగ ఇప్పుడు ఏమైందో తెలియదు మొత్తం మీద ఆ అప్పుడు నాక అంటే నాకంటే పదిహేను ఏళ్లు. చిన్నోడివి నువు
ఆ టూ థౌసండ్ ఫోర్ లోనే పుట్టినా
హ్మ్ అప్పుడ్ నా టెన్త్ క్లాస్ అయిపోయింది ఏప్రి లో ఇంకేం చేస్తున్నారు మీరు
ఇగ ఏం లేదు సార్ ఏ సమ్మర్ హాలీడేస్ తినుడ బయ
మరి ఉంటున్నాయా బావులలో నీళ్ళలు ఇత ఇత కొట్టానికి
ఆ ఉంటునాది తెలిసిన బావులు ఒక నాలుగై ఐదు ఉన్నాయి
ఆహా
కాకపోతే లాంగ్ ఉన్నాయి
ఓకే ఓకే
ఇగ టూ త్రీ కిలోమీటర్స్ పోవాలి
పుడికెళ్ళ తీస్తున్నార ఆ బావలేమన్న ఇప్పుడు మధ్యకాలంలో మీరు ఊరు
ఆ ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు తక్కువ ఉంటయీ అని స్టార్ట్ చేసిళ్ళు తీసుడు
ఆ ఆ మట్టి కూడా వాడతారంట కదా పొలలకి కి చెరువులాదతే వాడతారుని చెరువులద అయితే వాడతారు ఇంగ బావులది దేమో తెలువది
బావులది కన్స్ట్రక్షన్ ఇగ కన్స్ట్రక్షన్ సైట్లకు పోతది
ఓకే ఓకే ఆ మాటికిింద పోతాడేమో ఆ ఇక బావాలంటే ఇప్పుడు కొత్తగా ఏవైతే ఏమన్నా పాత బావులు చూడతా ఇప్పుడు ఎకు బాగులేదుయ ఉన్న బోర్లే కదా లేదంట బావి ఎడియిందడి బావి బావి లోనే బోర వేసేస్తున్నారు హు హలో హలో హలో భరత్ గారు హలో హలో హలో ఆ హలో